హలో
ఆ హలో బావున్నారండి
ఆ బావున్నా అండి మీరు బావున్నార అండి
ఆ బావున్నానండి ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదండి ఇంటికాడే ఉన్నాను
మ్మ్ ఏం లేదండి ఖాళీగానే ఉన్నాను
ఆ అవునండి
ఏంటండీ విశేషాలు
ఈ ఏం లేదండి ఎంతసేపు మా ఫ మా అబ్బాయి మా ఫోన్ తీసుకున్నాడండి
మ్మ్
తసేపు ఫోన్ తీసుకునేసి గేమ్ ఆడాడండి
ఆ
గేమ్ ఆడి పదివేలు అలా పోయినాయి అండి ఇప్పుడే నాకు అదే చాలా బాధగా ఉంది
అయ్యో ఏం ఆట ఆడాడండి
అదే అండి ఆన్లైన్ లో గేమ్లు ఉంటాయిగా అండి
ఆ డబ్బులు పెట్టి అడు
ఆ డబ్బులు పెట్ ట్టీ ఆడతారు వెయ్యి రూపాయలు పెట్టి ఇంతకుముందు ఆల్రెడీ ఆయన ఆ పని చేసిండు
మ్మ్
అప్పుడు ఎంత ముప్పై వేలు దాకా పోగొట్టుకున్నాడు
అయ్యో ఆ
మళ్ళీ నా ఫోన్ తీసుకునేసి ఒక పదివేలు ఇప్పుడే పోగొట్టాడండి
అవునా మరి మీరు అది మార్చకపోయారా దాన్ తాళం
అదే అండి మార్చాలండి నేను అనుకోకుండా ఇచ్చానండి ఫోన్ మాట్లాడుతా అని తీసుకున్నాడు
ఆ
తీసుకునేసి ఆన్లైన్లో గేమ్ ఆడాడు డబ్బులు పెట్టేసి
మీ అకౌంట్ ఆ అకౌంట్ లో ఉన్న డబ్బులు
నా అకౌంట్ లో ఉన్న డబ్బులే పదివేలు కట్ అయిపోయాయండి
మీకు చూసుకుంటే మెసేజ్ వచ్చేసింది
ఆ ఇప్పుడు మెసేజ్ వత్తే చూసుకుంటే పదివేలు మైనస్ అని ఉంది ఏంటనంటే గేమ్ ఆడాను పోయినాయని అంటున్నారు
అయ్యో మా దగ్గర కూడా ఇంతే అండి చుట్టుపక్కల ఒక అతను ఇట్ల ఇట్లనే పోగొట్టుకున్నాడు ఇగ అప్పటి నుంచి నేను కూడా మా పిల్లలకి ఫోన్ ఇవ్వట్లేదు వున
అవునండి గేమ్స్ వల్ల వచ్చేది ఏమి ఉండదండి అయన్నీ వాళ్ళు ఆన్లైన్ గేమ్లలల్లో డబ్బులు వస్తాయి వస్తాయని అలా చెప్తారు వీళ్ళేమో నమ్ముతారు కానీ ఇంత మటుకి ఎవరికి కూడా డబ్బులు రాలేదండి డబ్బులు పోవటమే డబ్బులు రావటం అనేది ఉండదు
ఆ కానీ అది వీళ్ళకి తెలిదు కదండి
వీళ్ళకి తెలిదు వాళ్ళేమో ఫస్టు కొంత కొంత ఇస్తారండి ఒక రెండు వేలు పెట్టి గేమ్ ఆడితే వాడు కొంచెం ఫస్ట్ ఇలా ఆడాలని కొంచెం మొగ్గు చుంచాలని ఆ వాడు రెండు వేలకు ఒక వెయ్యి రూపాయలు కలిపి వేస్తారండి ఫస్ట్ ఇగ తర్వాత ఇలా ఓ ఆ మొదటిసారి అలా ఇస్తారు తర్వాత వీళ్ళు నమ్మేసి అలాగే ఎలాగో రెండు వేలు పెడితే వచ్చినాయి కదా అని తర్వాత పదివేలు ఇరవై యాభై వేలు లక్ష రూపాయలు అలా కూడా పెడతారండి అలా పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తా చేస్తారంటే ఇదే అనుకొని వాళ్ళు కట్ చేసుకుంటారు తర్వాత అయ్యే అనే లోపల తీర మోసపోయాము అని అటు ఇటు తిరుగుతారు ఏమి చేసినా కూడా అ అయితే వెళ్ళిన డబ్బులు అయితే తిరిగి రావు
ఆ
హ్మ్మ్ ఆల్రెడీ మనం టీవీలలో కూడా చూస్తూనే ఉన్నామండి
అవును చూస్తూనే ఉన్నాము మా ఇంటి దగ్గర హ్మ్మ్ అవును
హ్మ్మ్
కానీ బాగా అలవాటు పడిపోయారు మా దగ్గర మా ఇంటి చుట్ ఇంటిపక్కన ఒక అన్నయ్య ఉంటాడు ఆ అన్నయ్య నాలుగైదు లక్షలు
వామ్మో నాలుగైదు లక్షలు పోగొటుకున్నాడాంటే ఎన్ని రోజులు కష్టపడాలండి ఆ డబ్బు సం
ఉ రమ్మిఓ అవి ఉంటాయి కదా ఆటలు
అదేలేండి మొబైల్స్లో ఉంటాయి
హ్మ్మ్ అటికి పెట్టి పోతే ఇంకా ఆ ఏం చేస్తారు ఇద్దరు ఫస్ట్ భర్త తర్వాత చిన్నగా బా వారి కూడా ఆడడం మొదలేసింది ఇంట్లో ఇద్దరు ఖాళీగా ఉండడం ఆడుకోవడం మళ్ల పోగొ పెట్టారు ఇంక తర్వాత వాళ్ళ నాన్న అప్పులు తీర్చుతాండు ఇప్పుడు ఇంకా ఏం చేస్తాడు ఏదన్నా అనడానికి వాళ్ళ నాన్న ఏం లేదు ఏదన్న అంటే మళ్ళ ఏమో ఊరేసుకొని మన చచ్చిపోతాడు ప్రేమ మనస్తాపానికి చెంది అని భయపడిే వాళ్ళం అని ఏమనకుండా చి చిన్నగా కడుతున్నాడు అప్పులు
అవునండి ఇప్పుడ అంతా మొత్తం ఇదే నడుస్తుంది ఆన్లైన్ లో గేమ్లలో ఆడటం డబ్బులు మోసపోతే ఏదన్నా ఇంట్లో వాళ్ళు ఏదన్నా అంటే ఉరి వేసుకుంటున్నారు హ్మ్మ్ ఇప్పుడు ఎవరినైనా తీడడమన్నా కూడా అదే భయమవుతుంది ఏదైనా చేసుకు చాలా మంది చూస్తనే ఉన్నాం గా టీవీ
అన్నీ ఇవే అవుతూ ఉన్నాయి
హ్మ్మ్ అసలు ఆన్లైన్ వచ్చిన కానుంచి అందరూ అయ్యే ఆడుతున్నారంటే ఇంతకు ముందు అయితే క్రికెట్ గ్రౌండ్ లో వాలీబాల్ అందరు అయ్యే ఆడేవారు
ఉ
ఈ సెల్ ఫోన్స్ వచ్చాక మొత్తం అందరుూ సెల్లుల్లో గేమ్లు ఆడటమే జరిగిపోతుంది
అ
మా చిన్నతనంలో అయితే మేమ అందరం క్రికెట్కి వెళ్ళే వాళ్ళం వాలీబాల్ ఆడటనికి గెల్లెవరం
బయట ఆడుకునే వాళ్ళం
ఆ బయ బయ బట్ట ఆడుకొని ఇంటికెళ్ళి సాయంత్రం కల్లా ఇంటికెళ్ళి స్నానాలు చేసి అన్నాలు తిని పడుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాదు
హ్మ్మ్
అందరి సెల్యులలో చూడటం ఈ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్లు ఆడటం దాని వల్ల డబ్బులు పోగొట్టుకోవటం ఇంకా ఆరోగ్యం కూడా పాడైపోతుందండి కళ్ళు సై అవి వస్తే కళ్ళు పాడైపోవటం అవి మైండ్ కూడా
స్లానే
మైండ్ కూడా కరెక్ట్ గా ఉండదు అంతా ఏ దన్ అన్నా కూడా కోప పడతా ఉంటారు ఎక్కువగా
చిరాకు పడ్డం ఎక్కువ కోపం ప్రతీదానికి చెప్పేది పూర్ తిగా వినేది లేదు
చెప్పేది కూడా పూర్తిగా వినరు వాళ్ళు చెప్పిందే మనం వినాలి మనం ఏదాన్నా చెప్ తే ఏదన్నా మందలిస్తే ఏదైనా చేసుకుంటారని భయమైతుంది
అవునవును
ఉమ్ మీ సైడ్ ఆన్లైన్ గేమ్స్ ఎవరెవరండి మీ హస్ మొగుడూ నూ భార్య ఆడా
ఆ ఇద్దరు ఒక ఇంట్లో భార్య భర్తలు ఆడా రు పోగట్టుకున్నారు అప్పులైనాయి ఇంకా ఇంకేం చేస్తారు వాళ్ళ దగ్గర లేవు తీర్చడానికి ఊ అతను చేసేది ఏదో చిన్న పా టుద్యోగం ఖాళీ సమయాల్లోగ ఆడతా ఉంటాడంట ఉమ్ ఆడతా ఉంటంటే అలా అయ్యింది ఇంకా వాళ్ళ నాన్నే పాపం ఏం చేస్తాడు అదో ఏదో కష్టపడి ఆయిన అయిపోయింది ఉద్యోగ విరామం తీసుకున్న అతను మళ్ళీ అదో ఇదో చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా ఇగ అప్పులు కడుతున్నాడు కొడుకువి
ఊ అదే నాతో పాటు చదువుకున్న ఒక ఫ్రెండ్ కూడా అలాగే ఆన్లైన్ గేమ్ లో ఆడి పెళ్ళయ్యాక ఆయన చనిపోయాడండి ఊరి వేసుకొని
ఉరేసుకున్నాడా
ఆ ఉరి వేసుకొని చనిపోయాడు
అయి ఆడటం ఎందుకు ఆ బాధల్ ఆ బాధలు పడటం ఎందుకు
ఆహా ఇంక మత్తులోకి ఎళ్ళిపోయినట్టు ఆ వాటిలోకి ఎళ్ళిపోతారు ఇగ గేమ్స్ లో లోకి ఆటలల్లో ఇగ అంతే అలవాటు పడిపోతారు ఇగ చేసే కొద్దీ చేయాలనిపిస్తది అన్నట్టు ఆడుతా ఉం టా ఉంటారు
విల్లూస్ స్కూల్ కెళ్ళినప్పుడు అయినా కొంచెం టీచర్లు గా టీచర్లు కూడా చెప్తే బాగుండేది అంటే ఆగే ఆన్లైన్ లో అయి ఆడద్దు ఇయి ఆడద్దు అని చ ప్పాలి వారు కూడా మనం ఇంట్లో చెప్తున్నం లే గానే ఊ
వొద్దంటాం అదే చేస్తారు కదా
అవునండి ఏ మనిషి అయినా అంతే అండి ఏదో ఐ తే వద్దంటామో అదే చేస్తూ ఉంటారు
అవునవును వద్దన్న దానికే ఎక్కువ అలవాటు పడిపోతాం
మంచి చేద్దాం అన్న దానికి ఎవరూ రారండి చెడు చేయడానికి దానికైతేనే ఇప్పుడు అందరూ ఉన్నారు క్రికె అట్ కాగానీ ఏదైనా వాలీబాల్ గానీ ఆడుకోవచ్చు కదా అవి కాదు సెల్ ఫోన్లలో ప్రతి ఒక్కరు సెల్ ఫోనే
చిన్న పిల్లల నుంచి అంతే లేకపోతే అన్నాలు తినట్లేదు మా దగ్గర అయితే మరీ ఆ ఫోన్ ఇచ్చి వీడియోస్ పెడితేనే యూట్యూబ్ లో ఫోన్ ఇస్తే చాలు వాళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు అన్నం అయిపోయేదాకా వాడికి ఫోన్ ఇవ్వాలి ఆ వాడు పడుకోవాలంటే ఫోన్ ఇవ్వాలి అమ్మో
ఇలా చిన్న వయసు నుంచే ఫోన్లు అలవాటు చేస్తే వాళ్ళకేమైనా కళ్ళు పాడైపోతాయండి
మా దగ్గర ఇంత ఆ మా దగ్గర ఇంతకు ముందు ఒక బాబు ఇట్లానే చూసి చూసి పిచ్చోడు అయిపోయాడండి ఆ ఎలా అంటే ఇంకా ఆ ఫోన్ లేకపోయినా ఈ చేతిలో ఇప్పుడ ఇంతకు ముందు ఆటలు వచ్చాయి పబ్జి ఉన్ను ఇంగయ్యో
ఆ అవును
ఆ ప్రీత్ ఫేర్ అని అట్లా ఆడేవాడు అనమాట అబ్బాయి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి ఇద్దరులో కూడా ఇంకా వాళ్ళ అమ్మ పక్కన పడుకున్న ఇట్లా తండం ఆరేరే అతండు చంపుర చంపుర అట్ అయి పిచ్చోడుయిపోయాడు ఐ థంక్ ఇంకా ఏంటి ఇలా చేస్తున్నారు జాబ్ వాళ్ళు అర్ధంగాక తీసుకెళ్లరు హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆ ఇట్లా చేస్తున్నాడు కొన్ని రోజుల నుంచి అంటే అతని మైండ్ డిస్టర్బ్ అయిందమ్మా ఆ ఇప్పటి దాకా ఇంతయ్యే దాకా ఏం చేస్త రూ అదిదని తల్లిదండ్రుల లనే హెచ్చరించారు డాక్టరు అట్లా నిద్ద్రలో కానీ పుటిల్న అట్లాగ పిచ్చోడు లాగా మన ధ్యాసలో ఉండడు
ఉమ్ అలాగే చేస్తారండి అందరూ ఇక్కడ కూడా ఒక అతను అలాగే చేస్తాండు మొన్నటి నుంచి గేమ్స్ ఆడి ఇకి పడుకున్నప్పుడు కూడా అట్రండి ఇట్రండి ఆ తుపాకి పట్టుకోండి ఆ కార్ తీసుకోండి అటెల్లండి ఇటెలండి అని అంటున్నాడు
అదే ఆ ఇవ్వకండి ఇప్పటి నుంచి మంచిది ఎందుకంటే మరీ ముదిరిపోతే మీ కు ఇబ్బంది
అదే అండి పబ్జి గేమ్ మరీ బాగా ఇబ్బంది అండి పబ్జి గేమ్లు ఆన్లైన్ గేమ్లు అన్ని రమ్మీ అయ్యాన్ని
అది మార్చేయండి ఆ అవును ఆ ఫోన్ లోలాక్ అది ఏంటో తాళం అది మార్చేసేయండి తీసేయండి
ఆ ఇక మార్చేసి కూడా ఇవీలాకి ఎవరికి కూడా ఫోన్ ఇవ్వనండి ఇప్పటికే డబ్బులు అన్నాయి కష్టపడ్డ డబ్బులున్నీ అయిపోతున్నాయి ఇలా ఆన్లైన్ గేమ్లు ఆడి
వాళ్ళకి ఏం తెలుసు అమ్మో పదివేలు పోగొట్టాడా అమ్మో చూస్తూ చూస్తూనే వాళ్ళకి పది రూపాయలులా ఉంట అది కష్ట లేరు
ఆయనకి ఏం బాధకోలేదండి హాయిగా మంచిగా ఉంటాండు పోగొట్టుకొని పదివేలు పోగొట్టి మనం కదా సంపాదించేది మ్మ్
మరి వాళ్ళ అమ్మ ఏమనలేదా కొట్టలేదా పక్క
ఎక్కడండి కొడితే వాళ్ళు మళ్ళీ ఆయన ఏం చేసుకుంటాడని అదొక బాధ ఇంకేమీ లేదు అది అలా అడ్జస్ట్ అవ్వపోవటమే
గద్దించలేము కొట్టలేరు
ఏమి అనలేము ఏదన్నా అంటే మన మీద ఏదో ఏదన్నా అంటారు లేకపోతే ఏదన్న చేసుకుంటారు చిన్న పిల్లలు ఇప్పుడు అందరు అదే చేస్తున్నారు కదా
సరే సరే ఏమనకండి లేండి
ఆ సరే ఆ సరే అండి
ఉంటాను మరి ఓకే